హలో
వినిపిస్తుందా అండి
హలో ఆ వినిపిస్తుందండి మీకు విని స్
ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు
ఆ బాగున్నామండి ఇంట్లో వాళ్ళందర్ అవునా బాగున్నామండి ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నార్ రూ
అవును ఇంట్లో వాళ్ళందరు బాగున్నారండి
మ్మ్ హు
మ్మ్ ఏం చేస్ తున్నార్ అండి
మేమా అండి ఏం లేదండి ఇప్పుడే భోజన్ ఈఅయ్యింది అలా వాకింగ్ చేస్తూ ఉన్నామండి మ్
అవునా అండి మ్ ఏం తిన్నారు
మేము వచ్చేసి ఈ రోజు ఆ ఇది అండి ఏం చేసానంటే అ పొటాటో కర్రీ చేసాను ముద్దపప్పు చేసాను
ముద్దపప్పునా
వేడి వేడి ఆ వేడి వేడి అన్నం నెయ్యి అండి
అవునా అండి
ఆ మీరేం భోజనం చే
మ్మ్ మేము అన్నం సాంబార్ తిన్నా ఆమండి
అవునా అండిహ్మ్ హు ఏంటండి విశేషాలు ఉగాది పండగ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు పండుగ ఎలా జరుపుకుంటారండి
లేదండి ఇక్కడ బ్యాంగుళూరులో ఉన్నాము ఇంటికెళ్ళాలి అ ఆ ఉగాది పండగ వచ్చేసి మామూలుగా పిండి వంటలు గారలు బూరెలు ఆ ఇట్లో మళ్ళీ ఉగాది అంటే తెలుసు కదండి తోరణాలు కట్టడము
ఆ అవునండి
ఇంకా మీ ఊ మీ ఊరు సైడ్ ఎలా చేస్తారండి ఉగాది పండగ
మా ఊరు సైడా అండి అందరు ఊర్లాగే మేము చేస్ కుంటామండి పొద్దున లేవగానే తోరణాలు క ట్టడం మామిడాకులతో ఆ ముందుగా అందరూ స్నానాలు చేసి మామిడికాయ్ ఉగాది పచ్చడి చేసుకుంట ంటామండి ఫస్ట్ ఉగాది పచ్చడి చేసి రకరకాలు వంటలు చేసి పూజ చేసుకొని దేవుడి కి నైవేద్యం పెట్టి పూజ అయిన తర్వాత ఆ ఉగాది పచ్చన్నీ అందరూ స్వీకరిస్తామండి
ఓకే ఆ ఉగాది టైం అంటే ఇంకా మామిడి పచ్చడి ఫేమ్ ఇంకా ఆ
రు అండి మేము ఎలా చేస్తామంటే అందరం భోజనాలు అన్ని తీసుకెళ్ళి కొబ్బరి తోట్లో భోజనం చేస్తామండి ఆ రోజు
అవునా అండి ఓకే మా సైడు కొబ్బరి తోట ఎక్కువ లేదండి ఆ మేము ఇంట్లోనే చేసుకుని ఇంట్లోనే ఫ్యామిలీ ఇది కుటుంబ సభ్యులంతా కూచ్చోని తినేసి ఆ బాగా తోపలాల్లోకి ఎళ్ళేసి అలాగా తిరిగేసి వస్తామండి చుట్టేసుకొని అలా ఉన్నాయేమని చూసుకొని
అవునా అండి అన్నట్టండి మీ రూ పండక్కి పట్టు చీరలు ఏమైనా కొనాలనుకుంటున్నారా అండి
అవునండి తీసుకోవాలండి నాకు అమ్మకు చెల్లికి అందరికి
నేనుఅంతే అండి ధర్మవరం లో పట్టుచీరి లుగాది ఈ ఆఫర్ ఉన్నాయండి
కౌంట్ ఇస్తారండి
మనము తీసుకునే దాన్ని బట్టి అండి ఇప్పుడు ఐదు చీరలు తీసుకుంటే దానికి తగ్గట్టు ఆఫర్ ఎంతుంటే అంత ఒక చీర ఎక్సట్రా అలా అండి ఇంకొక టేమంటే ప్రత్యేకంగా మనం నెల ముందు ఆర్డర్ ఇస్తే ప్రత్యేకంగా మనకు కావలసిన డిజైన్ నే నేసిస్ తారండి అందుకు కు నేను చెప్తున్నా మేము ఆర్డర్ ఇచ్చామం డీ మాకు ఈ డిజైనే కావాలి అని ఉ ఉగాది ప్రత్యేకమైన పండుగ కదండి
ఆ అదే విన్నాన నేనూ విన్నానండి ధర్మవరం లో నేసే వాళ్ళు ఉన్నారు తక్కువ ప్రైసస్ లో దొరు కుతాయి అనేసి చాలా మంది చెప్పేవాళ్ళు నెక్స్ట్ టైం అక్కడే కొంటామండి ధర్మవరానికి వచ్చి
లా బావుంటాయి అన్నమాట అక్కడ
హ్మ్
హ్మ్మ్
ఇంకా అండి ఇంకా విశేషాలు ఏంటి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అందరు
అందరూ బావున్నారండి మీరు రోజు ఇలా భోజనం చేసిన తర్వాత వాకింగ్ ఖచ్చితంగా చేస్తారా అండి
ఆనండి ఎందుకంటే తినిన వెంటనే పడు కుంటే మళ్ళీ ఆ ఆ హెల్త్ ఇష్యూస్ వస్తాయనేసి తియ్ వాక్ చేస్తే కొంచెం బెట్ బెట్ అంటర్ గదా అని డైలీ వస్తామండి హెల్తూ
ఉమ్ హ్ అవునండి రోజు తిన్ వెంటనే అలా వాకింగ్ చేస్ పడుకుంటేనే తృప్తిగా ఉంటది. ఉమ్ ఇంకేంటండి ఆరోగ్యం అంతా బ బావుందాండి మీకు
ఆ బావుందండి
అన్నటండి మీరు నాకు ఒక విష్ ఏమ్ చెప్పారు కదా మీకు హెయిర్ ఫాల్ ఎక్కువవుతుంది. డాన్ డ్రాఫ్ ఎక్కువవుతుంది అని.
ఆ అవునండి ఏం చేయన్లో ఏమో తెలియదసలు ఆ చెప్పండండి.
టించండి ఎందుకంటే ఒక నెల హ్ రోజుల్ నుండి ఆ చిట్కాని పాటిస్త్ తున్నా అండి నాకు మంచి రిజల్ట్ ఒచ్చింది. నా హెయిర్ లో అవునండి.
వేస్తే ఐ మీన్ కొంతమంది చెప్తుంటారు గదా న్యాచుర్లగా. అవి ఇవి ఏస్ నా ఆయిల్ చూఅయినా తా ఫీర్ రి ఏమైనా మీ దగ్గర ఏమనా నాచుర్ ల
ఆయిల్ కాదు గానీయండి తలస్నానం చేసే ముందు అది పూస్తే మన్ డాన్ డ్రాఫ్ కానీ బాగ్ వెళ్తుంది. హెయిర్ ఫాల్ నే తగ్గుతుందండి, చెప్పనా మీకు ఎలా అని ఫస్టు మొదటిగా ఒక నాలుగు ఉసిరికాయలండి నాలుగు లేదా మూడు అది బాగ చిన్న ముక్కల్గా కోసి పక్కన్ బెట్టుకోండి. ఒక ఉల్లిగడ్డ ఎర్రటి ఉల్లిగడ్డ ఎర్రగున్ టేనే ఆ ఉల్లిగడ్డ తలక్ పూయాలండి. టారు గదా
అవునా అండి ఏం బెనిఫిట్స్ ఉంటాయ్ ఏం లాభాలు ఉంటాయండి. డి ఐ మీన్ ఫానియన్ బుసె కళ్ళు మండుతాయ్ గదండి.
లేదు లేదండి ఉల్లిగడ్డ అనేది. చనా మంచిది హెయిర్ కి మీరు విన్నారా అండి మా మాస్త్తులో ఉల్లిగడ్డ షాంపూ ఉంటది.
అవునండీ. నేను చూసానండి బా దాని మీద డబ్బా మీద ఉల్లిగడ్డ బొమ్మను ఆ మెంతులు ఆ మళ్ళీ కొన్ని కొన్ని ఇది ఆ ఫ్లవర్స్ అవి ఇవి వేసింటారండి. చూసనండి.
అవునండి. అలా ఓ ఇప్పుడు నేను చెప్పేది రండి. ఉసిరికాయలు ఒక రెండు లేదా మూడు ఒక ఎర్ర ఎర్రటి ఎరగడ పెద్దది. ముక్కలుగా కటచేసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మందారం ఎండిపోయిన పువ్వులు ఒక నాలుగు లేదా ఐదు అవి నెక్స్ట్ మెంతులు రాత్రి నానబెట్ పట్టుకున్న పిరికడు మెంతులు
నాన్న బెట్టుకుని వేసుకోవాలండి. అండి
నానబెట్టుకోవాలండి. ఇవన్నీ కలిపి బాగా మిక్సీ పట్టు కొండి.
ఓకే
బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఒక నాలుగు లే ఐదు చుక్కలు కొబ్బరి నూనె వేయండి. దాంట్లోకి దాన్ని బాగా ముద్దలా కలుపుకొని కొంచెం కొంచంగా మన వెంటుకలకి లోప పలగా దిగే వరకు బాగా పట్టించి మసాజ్ చేయండి. ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు కు బాగా మసాజ్ చేసి గట్ ట్టిగా కొప్పు కట్టేయండి. ఒక గంట సేప్ అలా వదిలేయండి. అలా వారానికి రెండు సార్లు మూడు స్ సార్లు చేయాలి. మీకు టైం లేదు అంటే అంటే ఒక రెండు సార్లు చెయ్యండి
ఓకే
ఇలా రెన్నెల్లు బాగా వాడండి మీకు ఖచ్చిత ఉచితంగా రిజల్ట్ అనేది ఉంటుందండి ఇది నా హామీ ఎందుకంటే నా నేను రిజల్ట్ అనేది నేను చూసా అండి అందుకు చెప్తున్నా ఇప్పుడు మనం మ్యాచ్ ల్ వాడితే ఎంత డిఫరెన్స్ ఉంది కెమికల్ షాంపూస్ ఇవన్నీ పడుత ఏ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని
అవునండి ఇక్కడ వీళ్ళు ఆ ఇల్లో ఏం కలుపుతారో ఏమో మనకు తెలీదు ఇన్ని ఇన్ని ప్రైజెస్ వేసేస్తారు మనము ఇంకా ఆ మంచిగా రిజల్ట్ వస్తాదేమో అనేసి కొంటాం
ఆ అందుకే కొంచం ఓపికగా ఇంట్లో చేసుకోండి మీకు తెలుస్తుంది అ ప్పుడే
ఆ అవునండి
ఊమ్
ఇంక్
ఇంకేంటండి విశేషాలు మీరే చెప్పాలి ఇంకొకటి పాటించ చడు చిట్కా రోజు పొద్దున్న లేవగానే ఒక ఉసిరికయి తినండి హెల్త్ కి కి మంచిది మన వెంట్రుకలు క మంచిది అన్నమాట ఒక ఉసిరికాయ తినండి రోజు ఏమంటారు తినగ తినక వేపాకుత్త తియనుండు అంటారు కదా అలా మనం తి ఆ తింటా మనకంత వగరు
ఆ అండి మా ఫ్రెండ్ తింటుందండి నేనే ఆ ఇది చేదుగా ఉంటుంది కొంచెం ఒగరు ఉంటుందని నేన్ తినను నా ఫ్రెండ్ డైలీ తను ఎర్లీ మార్నింగ్ అప్పుడు తినేస్తుందండి నాకి ఫో నాకి తిన తినను బ పెడుతుంది బట్ నేనే అది నాకు పోక నేను చేదు వస్తుంది అనేసి చెప్పేస్ స్తటాను సేమ్ నీలాగేండి నా ఫ్రెండ్స్సు నా ఫ్రెండ్ కూడా అడ్వైజ్ ఇలా చెయ్యాల చేయని చెప్ ఉంటుందండి
అవునండి చెయ్యాలండి తప్పదు ఇలాంటి నేచురల్ గా అంతనే మనం బతకాలండి కెమికల్స్ అవన్నీ అవాయిడ్ చేయ్యాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఉసిరి కాయ తినలేను అంటున్నారు కదా మీరేం చేయాలంటే ఒక రోజు అర్ధం ఉసిరికాయ తినండి వారం మొత్తం అర్థం ఉసిరికాయ తినండి వారం తర్వాత ఒక్కొక్కటిగా తీస్ కోండి ఎందుకు తినరో నేను చూస్తాను
హమ్ అదేనండి ట్రై నెక్స్ట్ టైమ్ నుంచి కొంచెం కొంచెం అయినా తిన్ తిండా
తినండి మీకంతగా ఒగురుంది నేను తినలేను అంటే ఉప్పును హద్కొనీ తినండి తినాల ఇస్తుంది మీకు ఉప్పు తీసుకోండి కొంచంగా బాన్ టుంది
ఉమ్
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి. ఇంకా అందరం పేరెంట్స్ ఏం చేస్త తిన్నారండి.
ఏంటండి. ఇంకా పొలాల్లో బిజీ బిజీగా ఉంటారండి. వాళ్ళు ఎండాకాలంలో పత్తి వేేశామండి. నాన్నగారు పత్తి వేశారు. తోటలో ఆ అండి.
అమ్మవారు కూడా వెళ్తారండి. పొలంలోకి
లేదండి. అమ్మగారు ఇంట్లోనే ఉంటారండి. వాళ్ళ కొంచెం కాళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నాయి. నాన్నగారు ఒక్కటే వెళ్ చెప్తారన్నమాట
అవునా అండి. ఉమ్ ఎలాంటి పను పంటలు పండిస్తారండి. మీ పొలాల్లో
మేమా అండి. ఆ వరి పండిస్తామండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పండిస్తాం. అన్నమాట ఆ
అవునా అండి.
ఉమ్
హ్మ్
సరే అండి.
ఉం సరేనండి. బాయండి. బాయండి. గుడ్ నైట్
అ
ఆ పది నిమిషాలు అయిం విను